బాగున్నావా
బా బాగున్నావా
మ్మ్ బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం చేయలేధు ను్ ఖాళీగానే ఉన్నా నువ్వు
నేను కూడా అంతే ఇప్పుడే అమ్మతో మాట్లాడినాను కాలేజ్ ఫెస్ట్ ఉంది ఏం చేస్తున్నావు కాలేజ్ పోలెధు ఆ అంటే లేదు నైట్ మా వైరి అని చెప్పేసి
ఆహా ఆ ఆ అవును రేపు మన కాలేజ్ లో ఫస్ట్ కదా రెడీనా
అవును రెడీ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది పళ్ళు కొంచెం సిన్స్ సరే సార్డి ఎట్లా ప్లాన్ చేసుకోవాలా అనేసి
ఆ ఎంజాయ్ చెయాలి అంతే టెన్షన్ ఏం పడవద్దులే
ఉమ్ అ అ నేను ఈవెంట్ లో పాార్ట్ ఎక్స్పెట్ చేస్తుందా అందుకే కొంచెం నర్వస్ గా
ఆహో ఏ అంటే
డ్యాన్స్ కాంపిటీషన్ లో ఆ నేమ్ ఇచ్చాను దాంట్లో పార్టిసిపేట్ చేస్తా చాల
అబ్బా డ్యాన్స్ నువ్వు డ్యాన్స్ కూడా చేస్తా అవా హిడెన్ ట్యాలెంటా నా ఎప్పుడు తెలీదే
అంటే కొంచెం ట్రై చేస్తున్నా అంతే అంతేం రాదు
ఇంకేం ప్రాక్టీస్ ఎలా జరిగింది
ఫ్రెండ్స్ తో కలిసి ప్రాక్టీస్ చేసాము స్టెప్స్ కూడా ఓకే అం పించాయి ఇం ఇకా ఫైనల్ కి చూడాలి
ఉహ అంటే పక్కా విన్ అవుతావులే అయితే
అంత కాన్ఫిడెన్స్ ఇవ్వకరా స్వామి
సరే సరే అట్లెస్ట్ ఎంజాయ్ అయినా చేస్తావ్ కదా
ఆహా అదయితే కన్ఫర్మ్
ఉ ఫెస్ట్ లో ఇంకా ఏమి ఈవెంట్స్ ఉన్నాయి తెలుస సా ఏమన్నా ఐడియా ఉందా
ఆ ఉన్నాయి చాలా ఉన్నాయి సింగింగ్ అన్ డా కోడింగ్ కాంటెస్ట్ తర్వాత గేమింగ్ ప్యాషన్ షో ఆ మళ్ళీ ఇంకా చాలానే ఉన్నాయి
ఊహూ కోడింగ్ కాంటెస్ట్ కూడా ఉందా నువ్వు ప్రాక్టీస్ చేసావా కోడింగ్
అదే ఆలోచిస్తున్నాం కానీ మా కాలేజ్ లో కాంపిటీషన్ ఎక్కువ అన్నమాట అదే చూశాను ద్దామా పార్టిసిపేట్ చేద్దామా వద్దా అనేసి
ఉమ్మ్ ట్రై చెయ్యి ఒకరాయి వేసి చూడు ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కదా
ఉమ్మ్ అవును నువ్వు ఏవి ఏవి ఈవెన్ లో పార్టిస్
నేనా నాకిక ఫో టోగ్రాఫీ కంటె కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నా
వా నైస్ తా అయితే నువ్వు ఫోటోస్ బానే తీశావు చూసా ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్ శావు కదా
ఆ థ్యాంక్ యూ ఏమో మీ దయ
అయ్యో ఫెస్ట్ కి డ్రెస్ కోడ్ ఏమో నా యెస్
ఇంకా ఏం ప్లేన్ లేదు క్యా కాష్ జువల్గా లేదా ట్రెడిషనల్ అంటా నేను క్యాజ్ క్యాజువల్ గా వేసుకుంటా అంతే ట్రెడిషనల్ గా అంతగా ఓవర్గా కాకుండా
ఉమ్మ్ అంతేలే నేను కూడా ఇంకా కంఫర్ట్ గా ఉండేదిన్ చూసి వేసుకుంటా
ఉమ్మ్ ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయంట కదా అది మెయిన్ అట్రాక్షన్
అవును రా ఫస్ట్ అక్కడికే పోదాం ఐత్ తే ఫస్ట్టు తినటం ముఖ్యం బిగలు
బడ్జెట్ రెడీగా పెట్టుకుందామా
ఆ పాకెట్ మనీ మొత్తం అక్కడ అయిపోతుంది ఏమో ఇంకా క్క
ఇకా వర్క్ఇట్ అన్నమాట అది కూడా
ఉ డీజే నైట్ ఉంటుందా
మ్మ్ అవును రేపు ఈవినింగ్ డీజే నైట్ ప్రోగ్రామ్ ఉంది బాగా మంచి మంచిగా చేస్తారు మ్మ్ అందరు లేసి డాన్స్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు
ఆ ఇంకా అదైతే మిస్ అవ్వ
ఉ అవును మంచిగా ఉంటుందది ఇంకా డ్యాన్స్ స్టేజ్ లో నువ్వు ప్రాక్టీస్ చేసినామా అక్కడ యూస్ చేసి యూస్ చేయి
ఆ స్టేజ్ ఫియర్ పోయి అంటే పోయినట్టు తెలుస్తుంది అప్పుడు అంటే డ్యాన్స్ చేస్తానా కదా స్టేజ్ పైన
ఉమ్మ్
ఇంకా స్టేజ్ పియర్ కూడా ఉ కదా కింద డాన్స్ చేస్తే అప్పుడు బాగా ఎయ్యొచ్చు ఇంకా
ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ అంతా ఇంక స్టేజ్ కింద యూస్ చేసుకో డీజే నైట్ కి
ఆ అంతే అంతే ఇంకా ఉ
ఉ ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం బాగుంటుంది మంచిగా
హ పక్కారా గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాలి ఇంకా మనం
ఫోటో గ్రూప్ ఫోటోనే కదా ఇంకా మనకి మెమోరీ లాగా ఉండేది
ఉ అయితే నువ్ కెమెరా తీసుకొస్తున్నావా
ఆ అవును అవును ప్లాన్ చేసాం న డిఏసెల్లర్తీ సుకొని వస్తా చూద్దాం అది దొరికితే అది తీసుకొని వస్తాం లేకుంటే వేరే తీసుకొని వస్తాం
ఆ అప్పుడైతే ఇంకా ఫొటోస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట ఇన్స్టా మో మోతమోగిపోద్ది ఇంకా ని ఫోటో వస్తా
తం కుళ్ళుకోవాలి అందరూ
ఆ
ఉ
ఇంకా రేపు అటెండెన్స్ ఏమవుతుంది మరి.
ఫెస్ట్ డే కాబట్టి లైట్ గా ఉంటుంది నాకు తెలిసి ఈ వీక్ అంతా రారు.
ఆ క్లాసెస్ లేకుండా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా బాగా.
హ ఎక్జాక్ట్లీ ఇంకా శ్రీరామనవమి ఫోర్త్ సాటర్డే సండే అంతా కలిసి వస్తాను కదా ఎవరు రారేమో నాకు తెలిసి.
అవును మా సపోజ మాపు మా రూమ్ లోనే మా ఫ్రెండ్ ఏ అండి అంటే ఇంకా హాలిడేస్ కలిసిచ్చ చింది కదా ఉగాటికి ఇంటికి పోయినారు కాలేజ్ స్టార్ట్ అయిన అంటే క్లాసెస్ జరుగుతాయి కదా. నెక్స్ట్ మండే నుంచి ఇంకా అప్పుడే. సారేమ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు ఫెస్ట్ కి
మండే కూడా డౌట్ కదా మండే ట్రావెల్ చేసేస్తారు ఇంకా. డైరెక్ట్ ట్యూస్డే నుంచి వస్తాను నాకు తెలిసి.
మండే హాలిడేనా
అంటే వాళ్ళు మార్నింగ్ బయలుదేరుతారు కదా ఆఫ్టర్. ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి వస్తారు. నువ్వవు ఏం వచ్చేసినా్ ఫస్ట్ కోసం వచ్చినవా
అవును ఇంకా సిక్స్ హండ్రెడ్ కట్టినాం కదా. హ్మ్ అలీ కటి బొక్క అనేది పోకపోతే ఏమి లేదు ఫ్రెండ్స్ అట్లా పోయేసి కొద్సేపు ఫోటోలు దిగి ఇంకా ఆడకి వచ్చి సేపు చూసేసి వచ్చేసేది అంతే
ఉ ఉ అంతేలి
నువ్వు వెళ్తున్నావా
నేను మా అక్క వెళ్తే ఏమో చూద్దాం వెళ్దామన్న ఊరికే తిరుకొని వచ్చేసేది స్టాల్స్ ఏమైనా పెట్టింటే తినేసి వచ్చేసేది అంతే ఏమంత ప్లాన్స్ లేవక్కడ ఉండే అంత ప్లాన్స్.
ఉమ్ వచ్చినప్పుడు కలువు కాల్స్ వచ్చినప్పుడు
ఉంటావా నైట్ వర్కు అక్కడె
అంటే కొద్దిసేపు ఉంటాను ఇంకా ఫొటోస్ ది గి ఆమెవ్ ఏ ఫొటోస్ అవ్వవ్ ఫోటో దిగడం అవదు తెలిసనా పనే కదా
హ్మ్ కొంచెం ఎర్లీగానే పోతేంగా ఈలైట్ టింగ్ ఉంటుంది కదా బాగుంటుంది నైట్ టేమల్ సెట్ ఫొటోస్
అంటే నైట్ ఒకటే మన్
ఆ లైటింగ్ ఎక్కువ డామినేట్ చేస్తున్న అంత క్లారిటీగా రావ్ ఓ
ఆ అది డ మీంటే ఇంకా నిన్న కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా స్టాల్స్ కి డెకరేషన్ ఏం పెట్టలేదు జస్ట్ డెకరేషన్ చేస్తూ ఉన్నారు
ఆ స్టాల్స్ ఎప్పుడు ఈవినింగ్ నుంచి స్టార్టా
అవును అనుకుంటా ఈరోజు పెట్టింటారు నాకు తెలిసి నైట్ కి అట్లా పెడతారేమో
ఆ అదే నిన్న అకరెష్న్
ఉంటారు
ఆ నిన్న డెకొరేషన్ జరుగుతు జరుగుతా ఉన్నింది చూస్తా ఉంటి నేను కూడా
ఊ
కలర్ లు కలర్ లు కలర్
ఆవును ఉమ్ జాతర ఉన్నట్టు ఉంది కాదు అంతా పెట్టారు కదా ఏగ్జిబిషన్ లాగా ఎలా రా కు చెది ఇంకా కొలంబస్ కూడా పెట్టేశారు
ఆ ఫస్ట్ టైం ఏమో కదా పెట్టిందది
అవును అంటే నేను కూడా ఇంకా స్కూ ల్లో ఉన్న ఇప్పుడు జాతి మనకి ఎగ్జబిషన్ కి అట్లా వెళ్తాను ఊ ఇంకా కాలేజ్ కి వచ్చేసాక పోల ఎప్పుడు ఇంకా ఈ రోజు పెట్టారు ఫెస్ట్ కాలేజ్ పెస్ట్ వళ్ల అప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాలి
ట్రై చేసావా
ఉ వెళ్తాను అంటే చాలా రోజులు అయింది కదా ఊ
ట్రై చే మల్లా మల్లా దొరకదు కదా అవును ఇక్కడ వెళ్తానే ఉంట ఆ ఏంటి ఇయర్లీ ఇయర్లీ ఇక్కడ మదనపల్లిలో పెడతారు కదా ఎగ్జిబిషన్ పెడతా ఉంటారు మా కజిన్సతో పోయి వస్తా ఉంటాను నేను
ఆ హ ఇక్కడ దగ్గర్లో పెట్టినప్పుడు అయితే రీసెంట్ అంటే ఒసారి కూడా పోలేదు ఈసారి పెట్ ఉంటే పోవాలి
ఏమంటే అది ఈవినింగ్ ఓపెన్ అయితుంది అదే బాధ
ఆ మళ్ళీ అంటే మేము
పిజీల్ కదా పిజిదయితే ఈవనింగ్ ఓపన్ అయితుంది మల్లా నైట్ కంత రిటర్న్ వచ్చేలా కదా
అవును
స్టమై తుందిమికి
అందుకనేసి పోల
ఇంకేమై తే ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ ఇంట్లో
మ్మ్ అందరు బాగున్నారు అడి మ్మ్ బాగున్నారు అడిగినానని చెప్పు
ఉమ్ సరే చెప్పతాను
ఉమ్ సరే అయితే బాయి
ఉమ్ బాయ్